ఏంజేత్తానవే
ఏం లేదే ఏమున్నది రేపు ఎగ్జామ్ ఉన్నదట ఆ మ్యాస్ బుక్ తీసిన ఇట్లా లోపల్ పెట్తాన
సౌ తనవా ఎన్నొచ్చినయ్
ఎన్ని రాలే కొస్నెలే దొరకవట్ట్తలే ఇంకా నేను
వామ్మో ఇరవై ఒకటి ఆగగు లెసనంత ఇరవై ఒకటుంటయి
దే ఇరవైదు క్వషన్లే విల్సాగుతరే అంతా ఆ ఇచ్చంది మొత్తం థియరీ ఉన్నది ప్రాబ్లమ్సే లేదు ఇల్లా బోర్ గొడు తాందంట
థీరమ్స్ గదా
ఆ
ఎన్ని సవుతియలా హలో హలో హలో ఆ ఆ ఎన్ని సవుతవ్ ఇయాలా ఏమోనే రేపెందుకుంది ఎక్జామ్
ఆ రేపు కాకుంట ఎప్పుందాయ్ నికు
మ్యాస్ ఎగ్జామా
ఆ రేప్ మ్యాసు
అవునా ఎన్ని ఎన్నికోశాల్ని ఇచ్చింది. మొత్తం
మొత్తం ఇగో ఫోర్ ఫైవ్ మార్సిట్ ఫోర్ రాయాలే ఫిఫ్టీన్ మార్క్స్వి టూ రాయాలే గంతే
అంతేనా
ఆ అవి చదువుదాం ఇప్పుడు నేర్చుకుందాం రేపు రాద్దాం.
ఆ నేర్చుకుందాం. ఫిఫ్టీన్ మార్క్స్వి రెండు ఉన్ను ఫైవ్ మార్క్స్వి టూ రాస్తే సరిపోతది.
ఆ సాలు ఫార్టీ
మ్ ఈజీగున్నయా హార్డ్ గున్నయా ఇంక చూడలే
ఈజీగానే ఉన్నాయి చూసిన అప్పుడు ఈజీగానే ఉన్నది.
ఉమ్ కాలేజీ ఓయి ఏం చేసినావ్ ఇయాళ
కోసేప్ డి ఎస్ అల్లకొన్ని అల్లకొన్ని
చానా ఇచ్చిండా కొన్నేనా
కొన్ని కొన్నే ఇచ్చిండు ఇగ మనం కొన్ని
ఉమ్
కొన్ని ఇచ్చిండు ఇగా సార్ కొన్నే చెప్పుల్లి కొన్నే చెప్పుల్లి అని అన్నా వుకే అంటే ఇగ కొన్ని కొన్ని ఎప్పిండు
ఉమ్
అవి టిక్స్ పెట్టుకున్నాము. కోసేపు వార్డెనామె తోనీ ఇగ ఒర్రిచ్చిన ఆమేని
ఎవరిని
పూజని
ఉహుం
రేపు కొనిత్త రేపు కొనిస్తా ఇగ రేపు కొనియకపోతే మల్ల ఎంబడి పడతా
మ్ పెళ్లి ఎప్పుడట
సేమ్ ఏప్రిల్ ట్వంటి ట్వంటీ ఫైవ్ అ అప్పు ఉంటాయి అట
పిల్తదటనా మరి పిల్తదట్నా
ఏమో పిలుతదో పిలువదో పోస్ట్ పోన్ అయింది. అని అన్నది ఒకసారి పెళ్ళాని అన్నది ఒకసారి ఆమెది ఆమెకే తెలు తేలుత్తలేదు.
మ్ వాళ్ళ బావనే గదా హలో మ్ ఏం ఎత్తడు వాళ్ళ ఆయన ఆ
పని జెత్తాడట అక్కడ ఎలక్ట్రీషియాన్
ఏంటిది ఆహా! ఎంత వోత్తయో నెలకి
ఎల్
హలో ఆఆ
హ్మ్ ఒర్రుతుంది కదా నీ దోస్తు బాగా
హ్మ్ ఇంకొక
ఉకొర్రూడేనా ఆమె మొత్తం
హ్మ్
ఈ అన్నం తిన్నాక సిన్సియర్ గా మంచిగా చదుకోవాలి
అవును
ఏమ్మో అయిందో కాలేదో మరి
హ్మ్ ఇగ
ఇంకా రాలే ఈజీగానే ఉన్నాయి చూస్తాన ఇప్పుడే బుక్ ఓపెన్ చేసి క్వశ్చన్స్
మ్యాస్ తర్వాత ఏంటిది తర్వాత
డీఎస్
ముడేనా ఇగా
ఆ మూడే
హ్మ్
స్టాట్స్ కూడా మనం ఏం చదవాలి ఏం రాదు రేపు చదవాలదు
అవును ఏ రోజుది ఆ రోజే చద్ అయినా ఫస్ట్ యూనిట్లే వచ్చు కొంచెం
క నేను ఇట్లా కొంచెం చదవాలి
అట్లనే డిఎస్ కూడా చదవాలి ఒక్కటి మళ్ళా
అవును జీ డిఎస్ చాట్ జీపిటీలో కొట్టి చదువ్తె మంచిగా అర్ధమైతది అని చాట్ జిపిటిల
అట్లానే రాద్దాం తియ్
హ్మ్ ఇన్స్టిట్యూట్ లో ఎం చెప్పింది ఇయల
ఏం లేదు ఎయలా ఇండస్ట్రీ ఇయల గెస్ట్ లేచ్చరర్ వచ్చిండు చెప్పిండు కోంచెం
నిన్నా మాదె మాకు ఇంటర్వ్యూ ఇచ్చినాం అడిగింది క్వశ్చన్స్
ఏం అడిగింది ఎం చెప్పినవ్
ఏం లేదు ఓన్లీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చెప్పమన్నది చెప్పినాం గంతే
ఇంకేంఅడగలే
ఏం ఆడగాలే హ్మ్ చేసింది
అందరు చెప్ప్
ఆ కొంతమంది
ఆ వచ్చింద ఇంకొ మేడం
రాలే
ఆమె రాదు ఈమనె ఒర్రుతది ఇగ ఇద్దరు క్లాస్
మొత్తం ఘోరంగా సోది చెప్తంది అంత ఘోరం కోపం వత్తంది
అందుకే నెన్ రానిదె అందుకు మరే
ఆ జీతం రావంటనే ఒరు్రతాం రాకుంటే ఎందుకు అత్తలేరని ఒర్రుతాంది
ఎవన్న అన్నదా నిన్ను స్
నానా బ్లడ్ చెెల్ దాగ్గినాయి మే బ్లెడ్ సెల్స్ బ్లడ్ సెల్స్ తగ్గినాయి మేడమ్ అన్ చెప్పిన
మమ్ముూల్నె ఎమన్నదా
నే మన్లే
పోనీ ఇగ
ఆ ఫోన్ చేయమన్నది ఆల్ల నెంబర్ చూసి
మేము వచ్చి ఏం జేయాలట ఆ క్లాసుల ద మ అది గెస్ట్ లెక్చరర్ ఉ ఏడ పన్నలేదు ఊకే వేరే టోల్ల ఎక్జామ్ రాపిత్తది ఊక వాల్ రాకపోయినా మాక్స్ ఎత్తది అన్ని ఎత్తది మళ్ళీ మనం రాకపోతెనేమో సర్టిఫికేట్ ఇయ్య ఇదనిది
ఊకే బెదిరిత్తే ఇయాల కూడ గ్రూప్ల పెట్ట పెట్టింది సర్టిఫికేట్ రాదు అది ఇది అనుకుంటే పెట్టింది ఘోరం కోపం వచ్చింది నాకు అట్లయితే
హహ ఎప్పుడంతె చెప్తు అర్జెంట్గా రావాలి అర్జెంట్గా రావాలని
ఆ
రాకపోతే ఇయాల మీ నువ్వు బాగ రావాలె బాగ తొందర రావాలె
ఆ
హా ఎప్పుడంతే చెప్తది వామ్మా ఒక రోజు అయితే ఘోరంగా అంటే ఘోరంగా ఎవరో ఏమో అన్నారట మేడంంకి రెస్పెక్ట్ లేకుండ మాట్లాడతరా సార్ ముందు ఇట్ల మాట్లాడతారా ఇట్ల అన్నో నని ఇట్ల ఎట్ల అంటావు నా ముందు అంటే ఏం కాదు ఆ ఏ దేదో అన్నది మన బెస్ట్ ఫ్రెండ్ కూడ ఎప్పుడన్నా ఒక మాట అంటే ఫీల్ అయితది అట్ల అందరు ముందు ఏం అనద్దు మీ మీకు డైరెక్ట్ చెప్పరుకోవచ్చు కానీ ఘరంగ ఫీల్ అయితారు వాళ్ళు అది ఇదని ఘోర ఘోరాక్షన్ వేసింది ఒకటే వర్రు
ఆ
ఇ పిచ్చిలేసింది ఇక నాకైతే ఎందుక్ వచ్చినాంర ఇక సార్ రాట్లేదు కదా ఒకటే వర్రు కాద సార్ కూడా ఆ మేడం కూడా రాట్లే ఇకతేగా ఉన్నది ఇద్దర్ క్లాసులు ఇగ ఒకటె ఉండుతందిగా
ఆమె ఇష్ట రాజ్యం ఇప్పుడు
ఘోరంగా ఫీల్ అయితాంది ఘోరంగ అంటే ఘోరంగా
ఆ
అసలామె వాళ్ళ పిల్లలు ఎట్లుంటారేమో ఇంట్లో ఇంత సోదితో ని హ
యో వాళ్ళ బిడ్డనయితే ఘోరం సోకులాడి పైసలు బొచ్చడి ఖర్చులు పెడ్తది
అవున ఒక్క రూపాయి గూడ ఇయ్యదు మనకి అడుగితే చాక్లెట్గని ఎలా బర్తవ
పోన్యల్ గానీ అల్లా బిడ్డ ఒ ఒక్క డ్రెస్ అందుకే పాలలు వెట్టిగా ఉంటా తెలుసా
ఎందువ
ఒక్క డ్రెస్ పది వేలు కొట్టి పెట్టి కొంటది
వామ్మో అమే నిజంగా కొంటాడ అని అట్లా చెప్తుందా మనకి
కొంటాదే అమె డెస్సున్ సుత్తనే తెలుస్తుంది మనకి
అంత సీన్ లేద అనిపిస్తుంది నాకు
ఇకొటి బ్లేజర్ అదే మో సుపెట్టింద అదయితే అమ్మాయి ఎంత ఫైవ్ థౌసండ్ అండి నాకైతే ఘోరంగా నవ్వచ్చింది ఆ జూడియక పోతే టూ
ఉమ్
అనుకూన ఇంతె స్టైల్ చేస్తుంది అనుకూన
బాయ్ మద